హలో
హలో అవును అవును బాగుననం ఏం చేసుండ్రు
ఏం చేస్తలేనండి కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడ కూర్చున్నాం
అవునా ఇంకా చెప్పండి తిన్నార
అవును తిన్నాం
ఏం తిన్నారు మరి
ఉ
ఏం తిన్నారు మరి అంటున్న
పప్పుచారు
అవునా ఇంకా చెప్పండి అన్ని పనులు అయిపోయినాయ
అవున అయిపోయినాయి మీద అయిపోయింద
ఇంకా అదే చేస్తున్నాం మీతోనే మాట్లాడుతున్నాం
అవున
ఉమ్ ఇంకా చెప్పండి
మీరే చెప్పండి ఇగా ఏం తిన్నారా మీరు కూడా
ఆ తిన్ తిినలే ఇంకా
ఇంకా తినలేదా
హమ్ ఇంకా వంట కాలే మాది ఇంకా చేస్తున్నాం ఇప్పుడే హమ్ మీది అయిపోయిందా
అవును అయిపోయింది తిన్నాం కూర్చున్నాం
అవునా ఇంకా చెప్పండి ఏంటిది మంచే మంచి చి జరిగిపోయినా బక్రీద్ మరి ఎట్లా జరుపుకన్నారు మరి ఉమ్ ఇప్పుడు మొహర్రం కదా
అవును
ఉమ్ ఇంకా చెప్పండి ఆ మేము కూడా చేస్తాం
ఉ
ఇంకా ఏం చేశారు మరి వంట ఇవాళ ఏం తిన్నారు మరి
పొద్దున పూరి తిన్నాం ఇప్పుడు అన్నము పప్పుచారు పప్పడ్ ఉ
ఇంకా చెప్పండి ఏంటిది మరి హలో
చెప్పండి ఆ వాయిస్ వస్తా లేదా
ఆ వస్తుంది వస్తుంది
ఈ బోర్ల సౌండ్ ఎక్కువ వస్తుంది
అవునా
హమ్
అదండి మాట్లాడండి
పనీ ఎక్కువ ఉన్నది కావచ్చు మీకు
పని ఎక్కువనే ఉంది అంటే మధ్యాహ్నం కుకింగ్ చేయలే అదే చేస్తున్నాం మేము మీది అయిపోయింది అన్నారు కదా
అవునా ఐపోయింది మాది
ఉమ్ మీరే మంచి ఇవ్వాళ ఫ్రైడే కదా అందుకే లేట్ అయింది నాకు ఉమ్ ఇంకా చెప్పండి
సౌండ్ చేయకండి
ఉమ్ చెప్పండి చెప్పండి
ఆయన్ శబ్దం ఎక్కువ వస్తుంది.
అవునా
ఇప్పుడేం చేస్తుండ్రు?
బెండాకాయ కట్ చేస్తున్నాం.
అవును
మీరేం చేస్తున్నరు?
కూర్చునిం నమ్ తిన్నాం కూర్చున్నాం, ఇంగా టీ తాగాలి తర్వాత.
అవునా మీరు తాగుతారా టి?
అవును తాగుతాం.
ఉహు ఇంకా చెప్పండి ఏంటిది విశేషాలు?
ఉం
హలో
ఆ చెప్పండి, మీ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఈ సైడ్ సౌండ్స్ ఇది డిస్టర్బ్ అయితున్నా. కొంచెం సైడ్ లో పెట్టండి, పనీ సైడ్ లో పెట్టండి కొంచెం ఫై మినెట్స్
ఉమ్ చెప్పండి ఇగ అ
అయిపోయింద ఇగ?
ఉమ్ అయిపోయింది ఇగ.
షాపింగ్ ఏమైనా చేసారా?
షాపింగ్ ఆ చేసామండి. మీర్ జైషిల్లా?
అవును జెసినం, పెళ్ళి ఉండే
ఉమ్ ఉమ్ మా గుడ పెళ్ళి ఉండే అందుకే మేము గుడ జెసినం. ఎట్లా మం మంచిగా జరిపిందా ఆ పెళ్ళి?
అవును మంచిగ జరిగింది.
అవునా ఏమేం ఏమేం తిన్నాడు మరీ పెళ్ళిలో, ఏమేం బాగుండే.
హరీస్ పెట్టీండ్రూ.
ఉమ్
చికన్ పోరోఠా.
ఉమ్
చికెన్ ఉన్నూ చపాతి లాగా ఉండే, అవి రెడ్ చికెన్, గ్రీన్ చికెన్. ఇంకా ఏమంటారు పనీర్ ఇంగ బిర్యానీ, కాజు పనీర్ బిర్యానీ చేసిండ్రు.
అవునా? స్వీట్ లో లబ్డియా వో వావ్ మంచిగంటది కదా.
అవును మంచిగుండె.
ఉమ్ ఇంక చెప్పండి.
కొంచెం తక్కువ అయింది అంత అరేంజ్మెంట్ చేసినా కూడా కొంచెం తక్కువ వ పడ్డాది అన్నమంత మ్ ఎక్కువ మంది వచ్చిండ్రు పిలువని వాళ్ళు కూడా వచ్చిండ్రు పిలిచిన వాళ్ళు కూడా వచ్చిండ్రు
అయ్యో పాపం
అవును
మ్ ఇంకా చెప్పండి ఏంటిది
ఇంకా షాపింగ్ అంత అయిపోయిందా మీది కూడా
అప్పుడే చేసినం పెళ్ళి ఉన్నాయి మాకు కూడా పెళ్ళి ఉంటే మేము కూడా చేసినాం అప్పుడే చేసినాము ఇగ ఏ మోహరంకి ఏం తీసుకొం మేము
చిన్న పిల్లలు లేరా మీ దగ్గర ఫైవ్ ఇయర్స్ బ
ఆహా లేరు లేరు మీకున్నారా
మాక్కుడా లేరు పెద్దగా అయిపోయిన్రు అందరూ
అవునా
మ్
ఇంకా చెప్పండి హలో
ఆ చెప్పండి
చెప్పండి మీరు కుకింగ్ చేస్తారా లేకపోతే ఎవరు చేస్తారా ఇంట్లో కుకింగ్
నినే చ్ చేస్తా ఇప్పుడైతే కట్టెలు కదా ఇంగ నేనే మొత్తం చేయాలి ఇగ
అవునా మరి గ్యాస్ తీసుకోరా మరి మీరు
తీసుకున్నామైపోయింది మళ్ళా దొరుకుత లేదు
అవునా అయ్యో ఈ ఎండాకాలంల కట్టేలంటే చాలా ఇష్ ష్టం కదా చాలా ఇబ్బతం కదా
కష్టం అవును
మ్
ఇగ ఎం చేయాలి ఇగ వండలే తినలే ఇగ
మ్
మీ దగ్గర ఉంద
అప్పుడప్పుడు గ్యాస్ మీద వేస్తున్నాం అప్పుడప్పుడు కట్టెల మీద వేస్తున్నాం మ్ మ్మ్ ఇంకా చెప్పండి ఏంటిది పిల్లలందరూ పోయిళ్ళ స్కూల్కి
అవును పోయిండ్రు
అవునా
అవును టీవీ ఉందా మీ ఇంట్లో
టీవీ మేము ఫోనే చూస్తాం ఉంది కానీ టీవీ గడ్డిసి పెట్టాలి
ఊ
మీ దగర ఉందా టీవీ
లేద్ ఉండే రాబ్ అయింది ఇక ఫోన్లనే మొత్తం చుసుడు వినుడు అంతా ఊనే అది టీవీ పెట్టినా అసల్ఫ్ టీవీ ముందు చూస్ చూడేవాళ్లు కాదు ఫోన్లే ఉన్నాయి ఫోన్లే చూస్తారు అందుకనే ఇక టీవీ పాడైపోయింది ఇక చేయించలే మంచిగా చేయించలే
ఊ ఊ ఇంకా వాషింగ్ మిషిన్ ఉందా
అవునుంది
ఊ ఇంక చెప్పండి
వర్షాలు పడ్డాయా మీ దగ్గర
ఆ పడలే అండి మీ దగ్గర పడిందా అసల్ గోడ ముడకపోతుంది వర్షాకాలంలో కూడా
అవును వర్షం నస్సలు పడలే వర్షాకాలం మనద్ ఇద్ ఎండాకాలమేలే అనాలి అట్లా ఉన్నది ఒకసారే వర్షం పడింది ఆ ఎండాకాలం అయినా కొంచం వర్షం ఒకసారైయినా పడితే మంచిగా చల్లాగా పడుతుండే ఇప్పుడు అది కూడా పడలే చాలా ఉడకబోస్తుంది కుళ్లర్ ముంద కూర్చొని ఉన్నా అసలు కుళ్లర్ పొద్దున సాయంత్రం అది నడుస్తనే ఉన్నది ఆపడమే లేదు దానికి అంత ఉడకపోస్తుంది
ఊ
ఘోరంగా
సాయంత్రం మంట చేయాలా మళ్ళ
ఉంది చారు ఉంది పప్పు చారు చేసినాం కదా అది ఉంది మళ్ళ అ నం వండాలి ఇగ సాయంత్రమే
ఊహు
ఆలుూ ఫ్రై లేకుంటే బీడి ఫ్రై చేసుకుంటాం ఇగ
ఊహు ఇంకా
మీరు మాట్లాడుతున్నారు తక్కువ మీ సౌండ్లే ఎక్కువస్తున్నాయి వేట్ బ్యాక్ సౌండ్లే. ఊ చిన్న పిల్లలు చేసినట్లు చేస్తుండ్రు
అవునా
ఇంకా చెప్పండిగా
చెప్పాలి మీరే మీరే చెప్పండి ఏంటిదో విషయాలు
వర్షం ఐతే అసల్ పడతలేదు
అవును కానీ కొంచెం మబ్బు మబ్బు లెక్క వచ్చింది కొంచెం మా సైడయితే
మా సైడ్ ఐతే అసల్ రాలె ఫుల్ ఎండ ఉంది.
అవునా ఉమ్ హు